హలో
ఆ
హలో
కార్జెసాన్నండీ బాధగా
లేదండి బా ఎలా ఉన్నారండి హలో
చెప్పన్
మీరు సినిమాలు చూస్తారా అండి హలో
చూస్తామండి
మీ ఫేవరెట్ హీరో ఎవరండి
ప్రభాస్
ప్రభాస్ బా చూస్తారా అండి ఆయన సినిమలన్ని అన్ని చూసారా
అని చూసాం
మీ వాయిస్ సరిగ్గా వస్తాలేదండి కొంచెం ఫోన్ దగ్గర పెట్
అన్ని చూస్తాం అండి ప్రభాస్ మూవీసు
హ్మ్ హు హ్మ్
మీ ఫేవరెట్ హీరో
ప్రభాసే అండి
అంటే ఆయన తీసిన ఫస్ట్ మూవీ సినిమా నేమ్ ఏంటండీ
ఈశ్వర్
సెకండ్ మూవీ
తెలీదండి ఫస్ట్ మూవీ తెలుసు సెకండ్ మూవీ తెలీదండి ఈశ్వర్ మీకు తెలుసా సెకండ్ మూవీ
తెల్సఅండీ రాఘవేంద్ర
ఆ నేను హీరో హీరోయిన్ పేరు చెప్తాను మీ సినిమా పేరు చెప్తారా అండి
ఆ చెప్తాను
ప్రభాస్ కు వే
ఆ
ప్రభాస్ వెేళ్ళని హీరో ప్రభాస్ండీ
మ్
హీరోయిన్
మ్
అనుష్క
దుష్ట అంటే రెండు మూవీస్ ఉన్నాయి. దాంట్లో ఏది సెకండ్ హీరోయిన్ కూడా ఉంటదా అందులో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటదా
ఆ సెకండ్ హీరోయిన్ కూడా ఉంటదండి.
మిర్చి ఉంది. మిర్చి, బిల్లా, బాహుబలి
ప్రభాసు, తమన్న ఏ సినిమా తీశారండి.
రెబల్
ఏ ఏ సినిమా అండి.
రబల్ రెబల్
ఆ సరే ఈ ప్రభాసు కాజల్ అగర్వాల్ ఎ సినీ సినిమా తీశారండి.
డార్లింగ్
ఇంకా
హలో
ఇంకా ఏ సినిమా తీశారండి.
డార్లింగ్ ఒకటే అండి.
లేదు ఇంకో సినిమా ఉందండి.
ఇంకో సినిమా ఉందా ఎవరు కాజాల ఇంకో మూవి మిస్టర్ పర్ఫెక్ట్
ఆ దాంట్లో రెండో హీరోయిన్ కూడా ఉందని చెప్దాం. అనుకున్నా చెప్పేసి
మ్
ఈరోజు ఎంత ఉందండి. మీ సైడ్ ఎండ హలో
హ్మ్
ఈరోజు మీ సైడు ఎండా ఎండా ఎంతవరకు ఉందండి.
ఎండా అంతగా ఏం లేదు అండి. థర్టీ డిగ్రీస్ ఉంది అంతే నార్మల్
ఓ ఓ ఓ
నార్మలే ఉందండి.
ఉ హ గేమ్స్ బాగా ఇష్టమా అండి.
నార్మల్ అండి ఎప్పుడో ఒకసారి ఆడ్తా
ఏ గేమ్ ఆడతారండి. ఎక్కువ ఫ్రీ ఫైరా
ఆ
నార్మల్గా గ్రౌండ్ లో ఆడరాండి.
అప్పుడప్పుడే
ఫ్రీ ఫైర్ లో ఏముంటుందండి. ఊకే అందరు ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ అని ఆడతనే ఉంటారు.
ఏ ఉంటదండి. ఏ ఉండదు జస్ట్ ఓన్లీ టైం పాస్ కోసం
కొంతమంది ఆ గేమ్ వల్ల పిచ్చోలై హాస్పిటల్ల్లో పడ్డారండి.
అండీ. అంటే వాళ్ళు వాళ్ళు ఉండేదాన్ని బట్టి ఉంటదాండి.
ఏముంటందో అండి ఎక్కువగా ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ మా సిబ్లింగ్స్ లోనే ఒకరు ఆడతారండి ఎప్పుడు ఫ్రీ ఫైర్ అండి నైట్ టైం కూడా ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఇప్పుడు టెన్త్ కాబ ట్టి కొంచెం పక్కన పెట్టారు
హ్
టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయిగా అండి మండే నుంచి
అవునవును
డే బై డే డే బై డే డే బై డే ఉందంటండి ఎగ్జామ్స్
డే బై డే డే బై డే
ఉ
మీ సైడ్ ఏమన్నా స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారా అండి సమ్మర్ హాలిడేస్
ఎ ఇవ్వరండి ఇప్పుడింత టైం ఇం ఒక యి ఇప్పుడు ఈ మంత్ కంప్లీట్ అయిపోతే మార్చి కంప్లీట్ అయిన తర్వాత
ఏప్రిల్ల్లో ఇస్తారేమో
ఉ
మా సైడ్ అయితే ఏప్రిల్లో ఎప్పుడో ఇస్తారండి ఫిఫ్టీన్ నుంచో ట్వల్వ్ నుంచో ఇస్తారు ఇప్పుడు నాకు తెలిసి టెన్త్ ఎగ్జామ్స్ అయిపో తే ఆ హాఫ్ డే స్కూల్ అని ఉంటుందండి అవి అవి ప్రొవైడ్ చేస్త స్తారేమో
అ ఇక్కడ ఆప్డే ఆప్డే స్కూల్ స్టార్ట్ అయిపోనాయండి అం
స్టార్ట్ అయిపోయా
ఉ
హాఫ్ డే స్కూల్స్ ఇంకా మా సైడ్ స్టార్ట్ అవ్వలేదండి స్టార్ట్ అవుతాయి మీ టెన్త్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా వచ్చాయండి అంటే పాటర్న్ ఏ బి అలా వచ్చేవా లేకపోతే
ఆ
మీ టెన్త్ ఎగ్జామ్స్ పేపర్ అండి
మ టెన్త్ ఎగ్జామ్ పేపర్స్
ఎలా వచ్చేవి అంటే ఫస్ట్లో అయితే ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ బి అని పేపర్స్ ఉండేవిగాండి అలా వచ్చాయా లే లేకపోతే నార్మల్ గా తర్వాత కొన్ని రోజుల తర్వాత అందరికి సేమ్ మోడల్ పేపర్ ఒకటే ఉంటది అందరికి కి ఇంక
అట్లనే ఉన్నాయి మేడమ్ అందరు అంటే తె తెలంగాణలో వేరుంటది ఏపీలో వేరుంటది
తెలంగాణలో
వేరుంటది మన సైడ్ వేరుంటది
హుహు మీకు మొత్తం అందరికి ఒకటే మోడల్ పేప్
ఒకటే ఒకటే మోడల్ పేపర్
ఆహాహ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వన్ మార్క్ ఆన్సర్సు అ ఫోర్ మార్క్స్ అ ఫోర్ మార్క్స్ వన్ మార్ వన్ మార్క్ అయితే బిట్లే గా అండి ఎక్కువగా ఉండేది
వన్ మార్క్ ఆహ్ అవ్వీ
బీట్లో ఫోర్ మార్క్స్ వయితే కొంచెం షార్ట్గా ఆన్సర్ రాయాలి ఫోర్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ ఎయిట్ మార్క్స్ ఐతే చాల లాంగ్ రాయలి లెంతి లేంతిగా వన్ పేపర్ వన్ పేపర్ అలా రాయాలి ఊ లెటర్స్ ఒచ్చేవండి మళ్ళీ తెలుగులో లెటర్ లేక అది హిందీలో లేక రాయటం అని వచ్చేది
ఉమ్ రశరు
మీకు పాయింట్ల వైజ్గ ఒచ్చాయా లెక్పోతే మార్క్సా అండి
పాయింట్స్ వైజ్
మీక్ పాయింట్సా మాకైతె మార్క్ మార్క్స్ అండి స్కోర్ మోత్తం స్కోర్ చెప్ తారు ఎన్ని పాయింట్లండి మీకు
ఎయిట్ ప్యాంటూ అన్
ఎయిట్ పాయింట్ టూ వన్
ఉమ్
అంటే ఎంతొస్ ఫో ఎంత స్కోర్ చేసింటరండి ఎయిట్ పాయింట్ టూ వన్ అంటే ఫోర్ ఫిఫ్టీన్ దాటా లేక్ కుంటే
అంటే మాక్ పర్సంటేజే పర్సంటేజ్ కదండి
హాహ ఎయిటీ టూ పర్సెంటేజ్ ఒకేే ఒకె నాది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ అండి మాకి స్కోర్ అండి డైరెక్ట్గా చెప్పేస్తా ఫో మొత్తం నా ఫోర్ ఎయిటీ సెవెన్ అండి నాకైతే మాకు ఒక సబ్జెక్ట్ అయితే ఒక ఎన్ఎస్, పిఎస్ అని ఉండేదండి న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అనేది అందులో ఐతే ఫార్టీ ఫార్టీ మార్క్స్ దానికి దీనికి దానికి దీనికి ఉందిగ
మ్
మీక్ టెన్త్ లో ఏదండి టఫెస్ట్ సబ్జెక్ట్
టఫ్ఫస్ అంటె అదే మెడ్
ఏదండీ
మ్యాథ్స్
మ్యాథ్స్ చాన ఈజీగా అండి
మీకు ఈజీ అండి మాక్ గాదు
మ్యాథ్స్ చాలా ఈజీ అండి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే అయిపోయండి నాకు మథ్స్ లోనే ఎక్కువ మార్క్స్ ఒచ్చాయండి నైన్టీ టూ మార్క్స్ ఒచ్చాయండి మ్యాథ్స్ లో హలో
ఆ
ఆ మాక్ సోషల్గ చాల కష్టంగా ఉండేదండి ఎందుకంటే ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, వార్స్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి చాలా కష్టంగుండేదండి లోక్ సభా, రాజ్య స్ సభా అవన్నీ చాలా తిక్ కో కొ చాలా మెంటల్గా ఉండేవండి అన్నీ వార్లు ఎవర్ గుర్తు పెట్టుకుంటారండి ఎప్పుడో జర్ జరిగిన వార్స్ అన్ని డే డేట్స్ తో ఇయర్స్ తో సహా ఇచ్చింటారండి
సోషల్ మాకు చాలా ఈజీ అండి ఆడుకున్నట్టు రాసిస్తామండి మాకు సోషల్ లోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయండి నైట్ బైక్స్ నైన్ మంత్స్ నైట్ మక్ నైన్ పాయింట్ టూ
నాకు సెవెంటీ ఫైవ్ వచ్చాయండి సోషల్ అంటేనే మాకు అసలు నచ్చదు ఏదో వార్స్ గురించి వాటి గురించి మళ్ళీ మ్యాపూ పాయింట్ ఆ మ్యాప్ గుర్తిస్తారు గదా అండి
అవును
కొన్ని కంట్రీస్ ఇస్తారు ఆ కంట్రీస్ గుర్తించాలి గా అండి అది ఈజీనే అండి మళ్ళ అది గుర్త్ తి వచ్చు ఆ కొన్నిటికి డిఫరెన్సెస్ రాయమని చెప్తారు అవి కూడా రాయో వచ్చండి కానీ మిగి తవి జస్ ట్ ఇంకా వరల్డ్ వార్ గురించి రాయండి బిట్స్ లో వస్తాయండి ఏ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది అని డేట్స్ ఇయర్స్ మంత్స్ తో సహా వస్తాయి ఇంకా అన్నీ ఏడ గుర్తు పెట్టుకుంటామండి